ఆ చను
రాశాను
ఉమ్ తిన్నావా ఏం తిన్నవు
నేనా ఎగ్ కర్రీ అన్నం
ఎగ్ కర్రీ నా కావాలి
అదేం బా ఉండదు లే
ఎగ్గు ఉంటుందికా
ఎగ్ కూడా బాగుండదు
ఎగ్గే బాగుంటది ఎగ్గ ఎట్లున్నా తినొచ్చు
హ
ఏంది
అది ఒకసారి నాకు బెట్టు
ఏం పెట్టాలి
అసైన్మెంట్
ఉంహు
మా ఆ ఎంఎల్ మేడం కొంచెం సైకోలా జెస్ అంట అంటారు అందుకు
మాకు అందరు చేస్తాండ రా మేముమ అన్నావా
పిచ్చి పడతాన్నది
నాకు కూడా ఎగ్జామ్ ఉంది
ఉం
ఉమ్ ఏంది
ఏం ఎగ్జాము
మెకనిక్ మెకనిక్
మెకానికా అయిపోయిందా ప్రిపరేషన్
ఇప్పటివరకు రాస ఇప్పుడు చదవాలి.
ఉ
ఉమ్ ఇప్పుడే మమ్మీ కాల్ చేసింది మాట్లాడా
నాకు కూడా చేసింది నువ్వు చేసినప్పుడు నేను మమ్మీతోనే మాట్లాడుతాన్నా
ఓకే ఓకే అందరు వచ్చారు ఉపాధకిస్తా నే వెళ్ళలేదు
తను నేనే ఏమ అన్నానా
ఆయన కూడా నేను ఎప్పుడూ మిస్ అవ్వలేదు చిన్నప్పటి నుంచి
నువ్వు ఆపు ఊకే ఇక్కడి నుంచి మిస్ అయితంది ప్రతి ఇయర్
యూ నో జస్ట్ ఫోర్ ఇయర్స్ అంతే
ఆ తర్వాత మాత్రం
ఖచ్చితాంగా ఎస్ మమ్మీకి చెప్ప ఆ రోజు ఊరికి వెళ్ళాక ఎగ్జామ్ అయిపోయినాకా వీడే కాల్ చేస్తాను ఎత్తు పిన్ని వెళ్ళతందరితో మాట్లాడుతాను అని చెప్ప
ఉ
చేస్తా అనింది చేయి అనింది ఎగ్జామ్ అయిపోయినాక ఆ రోజు మాకి లాస్ట్ ఎగ్జామ్ ఇంగ్లీష్
ఉ ఉ
రేపు పైథాన్ సారీ మొన్నాడు పైథాన్ ఎగ్జామ్ ఉంది.
ఎంజాయ్
ఏందో ఆ వార్ ఏదో కొంచం గట్టిగా జరిగితే ఎవర్కి ఏం కాకోకుండా గట్టిగా అయిపోవాల్ల హాలిడేస్ ఇచ్చేయాల
ఉమ్ జరుగుతది జరుగుతది
నా స్నాక్స్ అయిపోయినయి మమ్మీ పంపించండి అటు
నువ్వాంట రోజు స్నాపుల్ పెడతానువ్వు అంటా సోంపాపిడి నిహా నన్ను రోజు అడుగుతాంది.
నేను రోజేమ్ పెట్లా పెట్టింది రెండు సార్లు అం
అదే ఎప్పుడో పెట్టినావు ఆ రోజు సోంపాపిడి పెడుతాంది నేను ఇంటికి వెళ్తా అప్పుడు నేను పెడతా స్నాప్ లో అంట
అయితే ఈరోజు నేను కర్జకాయలు పెడతా ఉండు.
మ్ పెట్టు ఆ పిల్లా ఆ వెడ్నస్ డే అనుకుంటా ఇంటికి వెళ్తది. అప్పుడు ఆ పిల్లా వెడుతది.
నేను చూను నేను బ్లాక్ చేస్తా మళ్ళా ఇంటికి నుంచి వచ్చాక మళ్ళీ అన్బ్లాక్
వద్ వద్దు అట్లా చేయోద్దుకో మనం
అయితే పెట్టోదని చెప్పు ఈరోజు నేను పెట్టలేదు స్నాప్ పెట్టాలి.
నేను పెట్టలేదు.
పెడతా పెడతా ఇప్పుడు మనం సిన్సియర్ గా చదువుతున్నాం, ఆ సిన్సియర్ గా చదివేది స్నాప్ పెట్టాలి.
మా ఫ్రెండ్ చూడు చాట్జీపిటిలో అదేమి ప్రాంప్ట్ ఎట్లా ఇచ్చిందో అరే మా మాకు ఎమ్ ఎల్ మేడం ఒక అసైన్మెంట్ ఇచ్చిందిరా కానీ నాకు అది ఏందో తెలీదురా సో మా ఫ్రెండ్ ఒకడు రిఫరెన్స్ పెట్టాడు రా నీకు అది సెండ్ చేస్తా దాన్ని చూసి అ ర్థం చేసుకొని నువ్వు కూడా నాకు సేమ్ అలాంటిది రెడీ చేసివు అంట
అర్థం కాలా ఇంకొకసారి ప్లీస్
అది చాట్ జీపిటి లో
హు హు
మా ఫ్రెండ్ ఇచ్చింది అరే మాకు ఎమ్ ఎల్ మేడం ఒక అసై అసైన్మెంట్ ఇచ్చిందిరా కానీ నాకు అది ఏందో తెలీయదు రా సో మా ఫ్రెండ్ ఒకడు రెఫరెన్స్ పెట్టాడు రా నీకు అది సెండ్ చేస్తా దాన్ని చూసి అర్థం చేసుకొని నువ్వు కూడా నాకు సేమ్ అలాం రెడీ చేసి ఇవ్యు రా అం
హు హు నేను పాస్త తిన్నా పాస్తా తిన్న
ఎంజాయ్
ఈక్షిత చేసింది
ఉమ్
అంటే ఆ వాళ్ళకి సివిల్ ఎగ్జామ్ కదా క్వశ్చన్స్ చెప్పేశారు. సిక్స్ క్వశ్చన్స్ కి సిక్స్
సో మేము చదువుకుంటుంటే కష్టపడుతుంటే ఆ పిల్ల పైకి వెళ్ళి చేసుకొచ్చింది
ఎందెంది
మేము కష్టపడుతుంటే ఆ పిల్ల పైకి వెళ్ళి చేసుకొచ్చింది
పిల్లకి
ఆ పిల్లకి ఉంది ఎగ్జామ్ క్వశ్చన్స్ చెప్పేశారు సివిల్ సివిల్ చెప్పేస్తారు మిడ్ కి క్వశ్చన్ పేపర్
మ్మ్
సిక్స్ క్వశ్చన్స్ ఏ వాళ్ళు చదవాల్సింది ఈరోజు
మ్మ్
మ్మ్
కిన అభ్యాస
అవే వస్తాయి సారే చెప్పేది అవేవో
మీకు లేదా ఎగ్జాము
మాకు సివిల్ లాస్ట్ సేమ్ లో అయిపోయింది
ఊన
ఉ
ఇంకేం
ఏం లేదు నడుము నొస్తాంది ఇంకా వన్ వీక్ ఇట్లానే ఉంటది
ఎన్ని కష్టాలో ఎందో
ఏమో పాపం ఎన్ని చేస్తావో ఎంత అడిగింది తెలుసా పిల్ల ఏంది నైట్ వన్ ఫిఫ్టీ ఫోర్ కి స్నాప్ పెట్టింది ఆ టైమ్ లో చదువుతాదా అని ఆ పిల్ల అంతవరుకు చదువుతదా అని అడిగింది
మే
మిడ్ ఎగ్జామ్స్ అంట అందుకే అని చెప్ ఆ అవున అనింది అంతే హ్మ్
మ్మ్
వద్దు నీ సింగింగ్ బయటికీ తీయ్యద్దు
హలో హాల్లో అదే అదేదో వస్తది చుడు మ్యూజిక్ చంద్రా నందినిలో
అంటే రియల్ లైఫ్
ల లా లా లా లా లా లా లా లా ల టు ఎంచు టు టూన్ టూన్ టు టు టూన్ టూన్ టూన్ ల లలా లాల్
అయితే నాది ఎత్తిపోయింది హలో
ఆ
అసైన్మెంట్ మళ్ళ రాయాలి నేను ఇప్
వాణెమ్మ ల ల ల ల ల ల ల టు నా గాన గంధర్వ పాఠ వినకుండా నువ్వు ఏం వినాలనిక్క అస్సలు
అంటే నీ గాన గంధర్వ పాటని ఎంజాయ్ చేస్తన్న
సరే కాని నేను మమ్మీకి ఒక రింగ్ టోన్ పెట్టాను అనక్క నీకు సెండ్ చేస్తాను ఆడియో చూడు ఎట్లుందో మళ్ళీ చు
మళ్ళీ చూడు మళ్ళీ చెయి నాకు ఇప్పుడు ఓఫిక లేదు నేను మళ్ళా రాయలి ఇప్పుడు అసైన్మెంట్ చీ
కంగ్రాచులేషన్స్
అంటే నేను ఓగా పేజ్లో రేసింది
సర్లే గాని అవి చూడమన్నా చూసావా
ఏది నువ్వు నన్ను సంపడానికే ఉంటావు నా బాధలో నేను పడతా అంటే నువ్వు పోగ
ఎక్స్క్యూజ్ మీ నేను అప్పుడు ఎప్పుడో అడిగా మళ్ళీ అడగలేదు
ఫస్ట్ లో ఎగ్జామ్స్ కంప్లీట్ చెయ్ మళ్ళీ చూద్దాం
నానాకాట్లా వేస్తావు ఆ ఏంది పంకొనే ఉన్నా ఉన్నావ్గా నిన్న అంతా ఏం చేసావు
బెగ్గింగ్
ఓహో ఎంతోచిందేంది
రాలా అసలు నా మొఖం చూసేవరేలా
నేనన్నా ఉన్నింటే వేసేవాళ్ళేమొగా
అవును
సర్లే మొత్తానికి చెయ్యనంటావు అర్థమైంది ఇంక వదిలేసి ఇంకా అడగాను
చేస్తా నీకు ఎగ్జామ్స్ అయిపోయినాక
మంచిది
ఉమ్ చెడ్డది
సరే సరే
ఓకే
నా సొంపపిడి అయిపింది
నాక్ కావల్ సోం
నాకు కూడా కావాలి మధ్యాహ్నమే మెక్కేసా కొంచం ఉంటే
సో ఎందుకు గు
త్త మేడ్ ఇన్ కొరియా నేను డౌన్లోడ్ చేసి పెట్ట
అదేమంత బాలేదంతా ఆల్రెడీ ఆ పిల్ల కొంచెం చూసింది ఉమ్ అంటే అంటే స్టోరీ ఏమో తెలీదు గానీ డబ్బింగ్ బాలేదంట వాళ్ళు తెలుగులో డబ్బింగ్ చేయాలి కదా వాళ్ళ మాటలు వాళ్ళ ఉమ్ ఇది ఏమి మాటలు లేేటుగా వస్తాన్నాయంట వాళ్ళు చెప్పేసి నాకా వస్తాన్నాయంట మాటలు
ఓహో
ఉమ్
అట్లయితే మనం చూడంలే అది
ఉమ్
సలతున్నాకి
అవును మీకు అప్లికేషన్స్ఫ
అసలు మాకు మిషన్ లెర్నింగేరా లేదు కను దాళ్ళ అప్లికేషన్స్ అడుతున్నారు నేను ఏమనాలి
ఏమానద్దు సర్లే రా అను మళ్ళీ మాట్లాడతాం
హలో
సరే మళ్ళీ మాట్లాడత బాయ్